ఓ ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరెలా ఉన్నారు
మే బా ఉన్నామండి ఏం చేస్తన్నారు
ఏం చేయలేదండి ఇంతకు ముందే తిని కూర్చుని ఉన్నాము
అవునా నేను అం అే అండి తిన్నాను ఊరికే కూర్చొని బయట అలా వాక్ చేస్తా ఉన్నానండి
అ
ఏం చేస్తామండి అంత అప్పుడంటే బయట వాక్ చేసేకి బయట ఎక్కడికి వెళ్ళకి లేకపోయిడు కదా సో ఎప్పుడు లైఫ్ ఎట్లా తెలిదు ఇప్పుడ ఇప్పుడు బయట వారుస తనీ అంతకు ముందు కరోనా జరిగింది
అవునండి
లో బయటకు వచ్చేకియలేదు ఇప్పుడు వార వారు భయంతో ఏమి ఎక్కడ ఏమవుతాయో తెలియక అందరూ లోపలే ఉంటన ఉన్నారు సో ఎప్పుడే చేయాలో అది చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది
ఆ అది కూడా నిజమేనండి కరోనా టైమ్ లో అయితే మేము చాలా ఇబ్బంది పడిన్నామ అండి బయట వెజిటేబుల్స్ దొరకా దొరికేది కూడా చాలా కష్టం అయిపోయా నిం
అవునండి అస్సలు ఏం దొరుకు తొనలేదండి
ఆ
చనా కష్టంమయిపోయిండె అసలు ఏంటి బయటకు వచ్చేక అవుతాం లేదు ఎక్కడికన్నా వెళ్ళడానికి అవుతు తొనలి అట్లీస్ట్ ఏమన్నా ఇ ఇంట్లో కావాల్సిిన తెచ్చుకునే దానికి కూడా అవుతంలేదు
అసలు వెజిటేబుల్స్ కోసం అయితే చాలా అంటే చాలా కష్టపడే వాళ్ళండి ైతే కదా బయటికి అందులో లాక్డౌన్ టైం లాక్డౌన్ టైమ్ అది
అవునండి
కరోనా టైంలో
ఆ
ఆ ఈవనింగ్
చనాా కష్టంమయిందండి ఆ టైం లో మాత్రం
స్టడీస్ అయితే చాలా కష్టం అయిపోయిందండి ఆ టైం
ఆ అస్సలు ఎంత ఇంకా చెప్పాలంటే కొంతమందికి అది లక్కే ఎందుకంటే చాలా మంది కరోనా పస్ ఇప్పుడు ఏమన్నా అంటే కరోనా పాస్ సైమారు అ రండి ఇంకొంత మంది చదువుని వాళ్ళు అప్పుడప్పుడే స్టార్ట్ చేసింటారు అప్పుడే క ీ ఉన్నదంతా దుకుంది మంది అందరు
కొ అందులో ఆన్లైన్ క్లాసెస్ అంటారు కొంతమంది చిన్న పిల్లలకయితే చాలా కష్టం అయిపోయిందండి
ఆ ఫోన్స్ లేని వాళ్ళకి ఇంకా కష్టంతుంది
ఇకైతే ఇంకా చానా కష్టం అయిపోయింది
మన అంటే ఉన్న వాళ్ళంటే ఫోన్స్ తీసుకొని యూస్ చేసుకొని ఏమో ఒకటి క్లాసెస్ విన్ లేని వాళ్ళ అ అట్లీస్ట్ పక్కనోళ్ళతోన్న ట్రై చేస్తాంది కానీ ప్రతిరోజు పక్కనోళ్ళతో ఇప్పించుకోవాలంటే పక్కింటి వాళ్ళు కూడా ఇవ్వరు ఎంత చాలా ఇష్టమ అండి క్లాసెస్ విన్ కి అటెండ్ అవ్వడానికి
చానా అంటే చానా కష్టం అయిపోయినంది కొంతమంది స్టూడెంట్ చిన్నపిల్లలకి అయితే మోస్ట్లీ అండి ఎందుకంటే వాళ్ళకి ప్రతిది దెగ్గరుండి చెప్పచ్చేదానికి ఆన్లైన్ లో చదువుకో అని చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటు
ఆన్లైన్ లో చదువుకో అని మనం ఫోన్ ఇస్తే ఆన్లైన్ లో చదువుకునే కన్నా ఫోన్ లో చూసే వీడియోస్ ఫోన్ లో చేసే
ఆ అవునండి చదువుకోండి అని అని చెప్పి మొబైల్ ఇస్తే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటా ఉంటారండి టైంలో అయితే కనా
కదా అంటే మనుషులు ఉండి ఫిజికల్ గా ఉండి వాళ్ళకి చప్పిస్తేనే ఆ మాత్రం నేర్చుకుంటారు చిన్నపు పిల్లలు ఇంకా ఫోన్ ఇచెసి నువ్వు ఆన్లైన్ క్లాస్ విను అంటే వినడం ఎక్కడ ఉంటుందండి ఫోన్ ఇచ్చిందంటే ఇప్పుట్లో తెలిసింది అందరూ ఫోన్ ఇచ్చిందంటే చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు ఫోన్ కి అడిక్టెడే సో గేమ్స్ ఆడము ఏదో ఒక కార్టూన్స్ చూడము అలా అయిపోతుంది
ఆ
అసలు ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లలకే కాదండి పెద్ద వాళ్ళకి కూడా చాలా కష్టం ఇప్పుడు హెల్త్ బాగాలేని వాళ్ళకి మెడిసిన్స్ కరెక్ట్ టైమ్ కి దొరకక మెడిసిన్స్ ఎక్కడ తెచ్చుకోవాలో తెలియక ఇంకొన్ని ఇంకొంతమంది ఆ బయటికి వెళ్ళాలన్నా ఏమన్నా పని చేసుకోవాలన్నా చానా కష్టమై
అవునండి ఆ టైమ్ లో అయితే గన మెడికల్ తో అయితే చాలా ఇబ్బంది అయ్యేదండి డైలీ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి బయట టాబ్లెట్స్ తెచ్చుకోని వాడాలంటే చాలా కష్టం అయిపోయినంది అప్పుడు
అవునండి అక్కడికి వెళ్ళకు ఎక్కడికి వెళ్ళకూడదు అది ఇది వాళ్ళు చెప్పేది మన హెల్త్ కోసమే బట్ స్టిల్ అయినా కూడా
అందులో కరోనా కేసెస్ ఎక్కువ అయిపోయి పక్కింటి వాళ్ళకు వచ్చి అక్కడ లాక్ చేసేసి ఈ ఏరియా లోకి ఎళ్ళొద్దండి
ఆ ఆ అది నిజం అండి అది నిజ నిజం అండి అసలు పక్కింటి వాళ్ళతో కాదు కదా మనుషు ఇంట్లో వాళ్ళతోనే మనుషులతో మనిషి ఇల్లు మాట్లాడుకోకుండా అయిన సిచ్యువేషన్స్ అయిన ఇల్లులు మనుషులు కూడా ఉన్నారండి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఫోర్ మెంబెర్స్ ఉంటే ఒకరికి కరోనా వస్తే ఒకరిని ఒక రూమ్ లో వదిలేసేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో అసలు కాంటాక్ట్స్ మాట్లాడడం గాని వాళ్ళని చూడడం కానీ లేకుండా ఉన్న సిట్యుయేషన్ కూడా ఉన్నాయి అండి
ఆ అవునండి చాలా అంటే చాలా ఫేస్ చేసినము ఆ టైమ్ లో అయితే గన
ఇంకా ఏమంటే మాస్ సైడ్ మేము చూసినంత వరకు కొంతమంది ఎలా అంటే ఒకరు కరోనా వల్లనే ఒక్కరు తెలుగు కుండానే కరోనా వల్ల చనిపోయినారండి వాళ్ళు చనిపోయిన వీళ్ళు చనిపో వైఫ్ తెలీదు వైఫ్ చనిపోయిందని హస్ లి తెలీదు కొ ఇలాంటివి చాలా చూసానండి కరోనా చాలా ఎఫక్ట్ చూపించింది మనుషుల్ లైఫ్ లో ఫుల్గా టర్న్ చేసేసింది
ఆ అవునండి ఆ టైమ్ లో అయితే న బయట పోయి పనులు చేసుకునే వాళ్ళకయితే అస్సలు ఇంకా పని అనేది దొరికేది కష్టం అయిపోయిందండి ఎందుకంటే కరో ఎక్కడ కరోనా వస్తుందనని చెప్పి ఎవరు పనులకు పోయే వాళ్ళు కా
ఇంకొకవేళ పోవాలనుకున్నా అల్లో చేసే వాళ్ళు కాదు
వచ్చే వాళ్ళు కాదు అందులో లాక్డౌన్ పీరియడ్ బైటికి పోవాలం అంటే ఆ టై లో చాలా పెద్ద ఫేస్ చేసే వాళ్ళ
అదేం మూయి వ వరద బాధతులు పులిహోర పొట్లల కోసం కొట్లాడుకున్నాట్టు కరోనా టైమ్ లో అందరు వెజిటబుల్స్ కి ఫ్రూట్ కోసం కొట్లాడినట్టు ఉంటుంది వెజిటబుల్స్ ఫ్రీ గా ఇవ్వడం గాని
ఆ
టమోట, పచ్చిమిర్చి అంటే నిత్యావసర వస్తువులు టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ మనకు కచ్చితంగా కావాల్సిందే అవి తీసుకొని అట్లీస్ట్ ఏదో ఒకటి చిన్న ఏదో ఒక కూర ఏదో ఒకటి చేసుకొని తిన తిని ఉండగలము అని అవి అని వచ్చి పంచుతుండిరి పంచార అండి
ఆ అవునండి మా సైడ్ కూడా పంచినారండి ఆ మోస్ట్లీ అంటే నిత్యావసర వ వస్తువులు అన్నారు కదా మీరు ఉ అలా టమోటాలు పచ్చిమిర్చి డైలీ కావాల్సిండేటివి ఇచ్చిండి రండి కొద్ది రోజులు
మ్మ్
కరోనా కేసెస్ ఎక్కువ అయిపోయినప్పుడు తీసుకొని వచ్చి చినారండి మా
ఆట్ లిస్ట్ అది అయినా దోరి తినాల అండి వాళ్ళకా టైం
అవునండి లేక్పొతే చనా ఇబ్బంది అయ్యేది పోయింది కదా అప్పుడు
ముఖ్యంగా స్టూడెంట్స్ కి పని చేసే వాళ్ళకి కూడా అంతే ఇప్పుడు ఇంట్లో జరగాలన్న ఇంకొంతమంది ఏంటే అప్పులు తీసుకొని గాని ఈఎంఐ స్
ఆ ఆ టైం వాళ్ళకి ఇంకా ఇబ్బంది అండి
ఇంకా ఏమంటే జాబ్ చేసే వాళ్ళు కి వర్క్ ఫ్రం హోమ్
ఆ జాబ్ చేసే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా జాబ్ చేసుకునే వాళ్ళకి ఓకే అండి డైలీ బయటికి వెళ్ళి పనులు చేసుకుంటా ఉంటారే వేజస్ మీద వా వేజస్ మీద ఎక్కువ ఆధారపడింటారు కదా వాళ్ళకి చాల ఇబ్బంది అయిపోయినిందండి
అవునండి చాల కష్టమండి అంటే ఎందుకంటే వాళ్ళు రోజు వెళ్ళి తెచ్చుకున్న దాంతోనే వాళ్ళ ఫుడ్ వాళ్ళది వాళ్ళకి కావాల్సినవి అన్ని తెచ్చుకుంటా ఉంటారు ఇంకా వాళ్ళు నెలలు నెలలు ఏమ్ తెచ్చుకోకుండా ఇంట్లో ఉంటే వాళ్ళకు ఇంట్లో జరగడమే కష్టం అవుతుంది వాళ్ళు తెచ్చు కొన్న అప్పులు ఉంటాయి, ఇంకేమనా తెచ్చుకోవాల్సినవి ఉంటాయి తినేకుంటాయి, ఇట్లాంటివి ఇంకా చెప్పాలంటే కరోనా టైమ్ లో మంచి హెల్తీ ఫుడ్ తినాల,
ఆ మనం ఏ సంపాదన చెయాలి, కదా సంపాదన కావాలంటే మనం పని చేయాలి,
ఆ అవన్నీ తెచ్చుకోవాలంటే డబ్బులుంటేనే పని చేయాలా పని చేయాలంటే బయటికి వెళ్ళాలా,
అవునండి
బయటికి వెళ్ళాలంటే అలో చేయారు.
అలో చెయ్యారు
అలో వాళ్ళు చేసినా ఒక్కొక్కసారి
మనకే భయ మనకి భయం ఎ ఎక్కువ అయిత ఉండే ఎక్కడ కరోనా కేసెస్ పెరిగిపోయి, మన దగ్గరకు వచ్చి మనకి ఎక్కడ అంటుకుంటుందోనని,
ఇంకొంతమంది వాళ్ళకి ఎక్కడ అంటుకుంటుందో, అన్న దాన్ని వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే చిన్న పిల్లలకి ఎక్కడ అన్ ని వాళ్ళకి ఏమవుతుంద, ఉన్న భయాలే, ఎ
ఇప్పుడు శానిటైజర్స్ అని మాస్క్ అట్లని
ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో బాగా మాట్లాడేటివి ఎలా ఏ ఏమేవి ఉంటాయి అంటే ఇప్పుడు ఆ ఏమంటారు మనకు స్వాతంత్రం వచ్చింది అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది అని మాట్లాడతారు. కదా మనం అనుకుంటున్నాము కదా ఇప్పుడు ఫ్యూచర్ లో అప్పుడు కరోనా వచ్చింది, అప్పుడు దాని తర్వాతనే అంతా చాలా చేంజ్ అయిపోయింది, ఇట్లా ఉంది అని ఒక మంచి టాపిక్ అండి ఇప్పుడు కారోనా
ఆ ఏ అవునండి, అవునండి
అంటే మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారండి, కరోనా టై లో అంటే ఇంట్లో వాళ్ళు ఎలా ఉండడం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు.
బయటికి వెళ్ళినప్పుడు మోస్ట్లీ మేము మాస్క్ వేసుకొని శానిటైజర్ ని ఎప్పుడూ చేతిలోనే పెట్టుకొని వెళ్ళే వాళ్ళం అండి. ఈవెన్ ఏవ ఏవైనా, కానీలే వస్తువులు ముట్టుకున్నాంమంటే శానిటైజర్ కంపల్సరీ వాడి, డె వాళ్ళం, మాస్క్ అయితే అసలు తీస్ తీసే వాళ్ళం అయితే కాదు,
అది ఇప్పుటికి పటిస్తా ఉన్నారండి కొంతమంది ఆ మాస్క్ వల్లనే ఇప్పుడు చిన్న చిన్నవి ఏమి వచ్చినా కూడా మాస్క్లు వేసుకొని తిపుతారు.
అవునండి ఆ కరోనా ఎఫెక్టేనండి
ఏం లేకపోయినా ఏం వచ్చినా కూడా మాస్క్ వేసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు చిన్నగా ఏం జ యూస్ చేసిన ఇంకొటి ఇంకాకటి వచ్చిన మాస్క్ ఒకటి వెస్కొని తిరుగుతా ఉంటారు, అందరూ మాస్క్ వేకున్నారంటే, అందరూ అన్న అంటారు అని ఎందుకంటే ప్చ్ ఆ టైం లో అది యూస్ చేసినాం కాబట్టి. అందరూ అట్లనే ఫీల్ అయిపోతున్నారు. కరోనా నా కరోనానా అని చెప్పి
అవును
చాలా కష్టం అయిపోయిందండి. ఇప్పుడే మేలు అట్లీస్ అంటే వార్ జర్గుత్తున్న ఆ ప్లేసెస్ తో, వాళ్ వాళ్ళకి భయం ఉంది గానీ. అప్పుడు కరోనా ఫుల్ వల్డ్నే మొత్తం. ఫుల్ షేక్ చేస్
అవునండి ఫుల్ అల్లాడిచ్చేసింది. ప్రపంచ దేశాల్ మొత్తం అన్ని అట్లయినాయి. కరోనా ఎఫెక్టు డైలీ కేసెస్ ఇన్ని కేసెస్ ఈ ప్రాంతంలో జరిగినాయి. ఆ ప్రాంతంలో ఇన్ని కేసెస్ వచ్చినాయి. కరోనా కేసెస్ అని చెప్ ప్పి ఫుల్ ట న్యూస్ అంతా అవే ఉండేట్వండి.
ఎలాగో అండి స్వ్యాక్సిన్ కనుక్కున్నారు. కోరోనా తగ్గిపోయింది. ఇప్పుడంతా ఓకె బానే ఉంద్ నండి
అవునండి
సరే అండి
ఆ సరే అండి
ఉంటనండి కొంచెం పని ఉంది ఉంటనండి.
ఉహ్ సరే అండ్ హ్మ్ బాయ్ అండి